హలో హలో
ఏం చేస్తారు
ఏం లే ఖాలీ
అవునా పనిలిందా
ఇంకా కర్రీ వండాలి. అన్నమైంది కానీ, కర్రీ వండాలి.
అవునా
ఉ ఇప్పుడే లేసి మొ మొగం కడుక్కొని పాల్ తాగాం
రెడీ చేసినా పాలు తాపిచ్చినా కొంచెం
ఇంకా ఉప్మా తిన్నారు
మా పిల్లలు బడికి
మీరు అత్త వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నరు కాబట్టి అన్ని పనులు చేయాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికాని ఉన్నారు కాబట్టి. ఈ పొద్దు లేట్గా లేసావ్
అవునా లేటుగా లేసింరా
ఆ లేటుగా లేసి పాలు తాగాము అన్నం అయింది కాని కర్రీ అన్నం వండాలి. అవు
అవునా మీ ఆ పెళ్ళికి రావట్లేము చాలా దూరం ఉంది కదా అందుకే రావట్లేము ఇక ఇద్దని తీస్ కొని రావాలి కదా మా పిల్లల్ని
అవునా నేను కూడా వెళ్తాను. దూరమే కానీ ఆ తెలుస్ వాళ్ళు అనేసి వెళ్తాను
మీరు వెళ్తారా
ఆ వెళ్తాను
అవునా మీ పిల్లలని తీసుకొని వెళ్తారా
ఆ పేద్ చిన్న పాపని తీసుకొని వెళ్తాను ఆ మ పెద్ద పాప మయి ఇక్కన్నే ఉన్నది గని
ఆ ఇప్పుడు ఈ మంగళస్థానం మంచిగా జరిగిందా నైట్ మరి
ఆ చాం ఆ మంచిగానే జరిగింది అంటే మధ్యాహ్నం అంటే పో నైటు జరగలేగాని మధ్యాహ్నం జరిగింది అన్నట్టు మంగళస్నానం
మధ్యాహ్నం జరిగిందా అయితే ఈ డీ జే లు పెట్టి డ్యాన్సులు అవి ఇవి ఏస్తారు కదా ఎస్సింరా మరి
ఆ ఏసిన్రు చాలా ఎంజాయ్ చేసాము
ఆ
అంటే కూరాళ్ళు సాయంత్రం కదా అనేసి మధ్యాహ్నమే దా ఇట్లా మంగళస్నానం అనేది పెట్టుకున్నాం
అవునా ఇగ ఆన్ అంటే ఇప్పుడు మంగళస్నానం అంటే పొద్దుగాల పెట్టిరు కాబట్టి కురాళ్ళకు కూడా కొంచెం అవి డ్యాన్స్ వేసుకుంటా ఓత్తరు అని అట్లా చేసినట్టుంది అయితే
దానికి దీనికి డిస్టర్బంట్ అయితది అనేసి ఆ ఇగ కొంచెం లేటుగా పెట్టుకున్నాం అన్నట్టు
లేదు అబ్బాయి వాళ్ళింటికాన్నే అమ్మాయి వాళ్ళ ఇంటికాడా చేస్
అబ్బాయి వాళ్ళింటికాన్నె అయితందా అయితే ఇప్పుడు అమ్మాయిని ఆ ఇట్లా అబ్బాయి వాళ్ళింటికాడా జరిగితేనే మంచి అనిపియది
ఆ అవును
ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిన అయితేనో డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోతారు అబ్బాయి వాళ్ళంటికి తీసుకోపోతారు అమ్మాయినయితేనో అబ్బాయినయితేనో వేరే కాడ ఇట్లా మన ఊర్లే ఇట్లా అంటే మా దగ్గర ఎట్ల చెతరంటే ఇట్లా గ్రామ పంచాయతీలనో ఈ స్కూల్ల బల్లే ఇట్లా పెడతారు అన్నట్టు ఏవన్నా చుట్టాలు వాళ్ళ ఇంటికాడన్నా అట్లా పెడతారు పెట్టి చేస్తారు అన్నట్టు
ఉహ్
మీ దగ్గర ఎట్లా చేత్తరు ఆ అబ్బాయి వాళ్ళంటి కాన్నే అబ్బాయి వాళ్ళింటికి ఎట్లా అంటే వేరే వాళ్ళింటికాడా ఉంచుతారు కదా
అబ్బాయిని అయితే అట్లా ఉంచుతరు అమ్మాయిని కూడా అట్లే ఉంచుతరా
అమ్మాయిని ఉంచారు అట్లా అమ్మాయిని డైరెక్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటి కాన్నే ఉంచుతారు అన్నట్టు తీసుకు కపోతారు ఇగ
ఆహా అవునా
ఆ అట్లనే ఉంటది డైరె టు తీసుకోపోతారే వాళ్ళ ఇంటికి తీసు పోతారు అబ్బాయి వాళ్ళ ఇంటికి డైరెక్ట్ తీసుకో పోతారు ఇప్పుడు బయట నుంచి ఇగ అమ్మాయి లోపలికి వచ్చిందినుకో ఇక అబ్బాయి బయటకి పోతారు అన్నట్టు ఇక పెళ్లి పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి కాని తీసుకుపోతారు కదా అది చేస్తారు కద కొందరు ఊళ్లే పల్లెటూర్లలా తెలిసిన వాళ్ళ ఇంటికి వాళ్ళంటి ఇప్పుడు అబ్బ అమ్మాయి ఇంటికి రాగానే అబ్బాయి ఇంటికి ఉండడు అన్నట్టు బయట తీసుకపోతారు
అవున అహా తెలిసిన వాళ్ళకి ఇట్లా తీసుకుపోయి పెళ్ళి కొడుకులు చేస్తారన్నట్ టుగా ఊ అంటే ఇట్లా ఎంత మంది అని చేయొచ్చా ఇట్లా ఐదుగురు ఇట్లా తొమ్మిది మంది పన్నెండు మంది
ఆ ముగ్గురు, ఐదుగురు, ఒక్కరు పదకొండు మంది అట్ల చేత్తరన్నట్టు
అవునా
అంటే ఒక ఒక్కరి ఇంటికనే పెళ్లి కొడుకుని చేస్తారు ఇక తర్వాతకి ఇక కొందరు అందరు ఇల్లలో తీసుకొని పోతారు ఎవలు వలే తర వాళ్ళిళ్ళకు డప్పులు తో తీసుకొని పోయి బట్టలు పెట్టించుకొని వత్తరు అన్నట్టు ఆ అట్లా చేతారు ఆ ఈ అమ్మాయిని అంటేనో అమ్మాయిని ఇప్పుడు తీసుకోవడానికి వత్తరు కదా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఏం చెతారంటే వేరే ఇప్పుడు వాళ్ళ ఇంటికి మన ఇంటికి వత్తరు కాబట్టి వేరే వాళ్ళు తీసుకుపోతారు అమ్మాయిని అడ ఉంచరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ ఉంచరు అమ్మాయిని తీసుకోవడానికి వస్తారు కాబట్టి అబ్బాయి వాళ్ళ ఇంటికాడ కదా పెళ్లి అమ్మాయిని తీసుకోవడానికి వస్ అప్పుడు అమ్మాయి వాళ్ళ ఇక్కడ ఉంచరన్నట్టు వేరే ఇంటికాడ పెళ్ళి పెళ్ళి కూతురుని చెతరు కదా
ఆ
ఉంచుతారు ఇగ వాళ్లు కూడా సేమ్ అట్లా చేస్తారు అన్నట్టు
ఆ
ఆ
మా సైడ్ కూడా ఇట్లనే చేస్తారు అంటే మా సైడ్ అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికాన్నే పెళ్ళి చేస్తారు
ఆ ఇటు మా సైడు ఇట్లా చేస్తారు ఇక అమ్మాయి వాళ్ళ ఆమెను కూడా సేమ్ అట్లనే పెళ్ళి పెళ్లి కూతుర్ని చేసి మళ్ళ ఐదుగురు ఇట్లా తొమ్మిది మంది ముగ్గురు అట్లా చేసి ఇక చేతులో పెడతారు అన్నట్టు ఇక డప్పు సప్పులతో డ్యాన్స్లు వేసుకుంట తీసుకు పోని ఇంటికొత్తరు అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు అన్నట్టు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇగ ఆడ ఏమో పూజ గౌరి పూజను ఇవ చేస్తారు చేసిన తర్వాతకి ఆ చేతికి ఒక కంకనమో ఇది కడతారు కంకరం లాంటివి వెడతారు
ఆ పసుపు కొమ్మాస ఉంటది కంకణం ఇట్లా కడతారు
అల్లా తీసు కొన పోయి
ఉమ్ అంటే అమ్మాయిని పెళ్ళలి చేసి అప్ప గంతాల అప్పుడు అబ్బాయి ఇంటికి పోతుంది కాబట్టి ఇక డీజే బాక్సులతోని
ఆ అట్లా చేయరు ఎట్లా అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళక్కడ పెళ్లి కదా అయితే ఇప్పుడు అమ్మాయిని తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏడుస్తుంది అమ్మాయి అంతే
అవునా
ఆ అట్లా ఏ ఉంటది అట్లా ఏస్తారు అన్నట్టు ఏడుతుంది ఏడ్చినాక తీసుకొని పోతారు ఈ పెళ్లి అయితుది అక్కడ అమ్మాయి అబ్బాయి వాళ్ళ కూడా తీసుకొని పో అడ పెడతారు క పెళ్లి అవుతుంది అన్నట్టు పెళ్ళిలో కూడా బాగా మందిగా అమ్మాయి పోయినాకా అమ్మాయియి ఇ పెళ్ళలి వాళ్ళు పోతారు ఇ అమ్మాయి పోనాక అమ్మాయిక పోతారు అన్నట్టు ఇగా వేరే ఏదన్నా మాట్లాడుకని ఇ పల్లె వెల్లి బస్ అన్నా లేకపోతే పోవల్ నా అలా రన్న ట్రాక్టర్ నీ పట్టు ఇ దగ్గర అయితే ఒక ట్రాక్టర్లు పెడతారు లేకపోతేన్న బైక్ల మీద పోతారు ఇక ఎవరిష్టం వాళ్ళకి దగ్గర దానికి ఇగ దీని మీద పడుత దాని మీద పోతేనే ఉంటారు హూ ఉ
ఈ మాకన్న అయితే పల్లెటూరు అంటే పల్లెటూరు కాబట్టి పల్లె వెలుగు బస్సు పెట్టిల్లు ఇగ పల్లెటూర్లో తిరిగే బస్సు పెట్టిల అన్నట్టు ఉ
ఇంట్లో బాగు టు పెళ్ళిలో కూడా మంచిగా అవి
ఉమ్ అవును అప్పుడ అంటే వెనకట్లా అంటే మా ఇప్పుడైతే వలసక పెళ్ళికి పోకపోయేది ఎందు తీ పెళ్లి పోడ అదిఇదా అను ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు కదా అనేసి మనకు కూడా వస్తార అనేసి వాళ్ళు కూడా పెళ్ళికి
ఆ కట్నాలు కూడా మనం ఏతేనే వాళ్ళు ఎత్తారు అని ఒక బుక్కు లాంటివి రాసుకుంటారు అల్లా అన్ని పేర్లు రాస కొనీ మనకొత్తనే పోదాం లేకపోతే లేదన్నట్టే ఉంటు టారు
ఉమ్ ఇచ్చినళ్ళు ఇచ్చినట్టు రాసుకోవడం
ఆ ఇప్పుడు ఏనెల్లో ఎత్తనే ఎత్తలేరు అల్ల పెళ్లికి ఏన పోయేది అవే మనం చికెన్ లేకపోతే కోడే ఏదో తీసుకుంటే అయిపోతది ఆ ఇప్పుడు కోడిగుడ్లో అవి తీసుకొని వండుకుంటే అయిపోతుంది ఎందుకు పోడు అను
అంతే బాగా అయవాలయినా పో ఎవలైనా పెళ్ళికి పోతేనే ఏధైనా ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా పోతేనే మళ్ళీ వంతు వంతుకు వెళ్తారు కానీ ఇక రాంది మనం ఎందుకు పోడు అనేసి అనుకుంటారు వాళ్ళు
మాది కూడా ఇ అట్లనే పో చాన వరకు ఇపూ మా దాంట్లో కూడా ఆ కట్నాలు చూసి మరిపోతారు మా అమ్మ వాళ్ళ కన్నా అయితే అసలు అది చూసురు లేదు ఏది లేదు ఇప్పుడికన్నా అయితే ఇక రూల్ రూల్ అన్నట్టు.
అవునా మీ కన్నా
మా దగ్గర అసలు మా సార్ టడన్నా
అవును
ఆ మా ఆడబిడ్డయి ఫంక్షనీ సారీ ఫంక్షన్ మ్యాచట్ అయితే అంటది కదా ఆవి. ఉ మా ఆడబిడ్డ పెళ్లి మా పెళ్లి ఇవన్నీ చూసే పోతాం మేము ఇక.
మేము కూడా అంతె
బర్త్డే కూడా రాసినాం పెద్దయిైనది రాసిన చిన్న అనది రాసిన అవి చూసేపోతాం ఏయ నోళ్ళు ఇప్పుడు సపోజ రోజు వాళ్ళు రెండు వందలు వేసిారు అనుకో ఆ ఇల్లు బాగా లేట్ అయితే రెండు వందలకు ఇంకా వంద రెండు వందలు కలిపి వేసడు అట్లా ఎత
ట్లా మనుషులామ్ అన్నట్టు వేన్నేస్తాం అన్నట్టు.
ఆ
కుక్కలు కో చిల్లిగాదు ఇంకోకళకి రావాల అనేసి ఇంక రెండు వందలు కలిపి ఇంకోకళ కూడా వచ్చేస్తారుగద అనేసిేస్తాం అన్నటు.
ఆ అట్లే ఎత్తం ఈగ
ఇంక చాలా మంది వెళ్తానట్టున్నారు పెళ్ళికి
ఆ వేల్ ఇస్తారు చాలా మంది ఇగా
ఆ అవును
రానే రారీగా అట్లా ఉంటాంది ఇప్పుడు ఈ రోజుల్లో
ఉ
ఎంత మారిపోయింది అప్పుడు ఎనకటి రోజులు ఏడున్నాయిరా అంనీ లేనే లేవు. ఆ
అ
ఏం చెతారు మీ పిల్లలు
ఏం లేదు ఊరికే చెటుకాడికి నిమ్మ చెట్టుకాడికి వెళ్తంది వస్తాంది నిమ్బకాయలు దింపుతంది.
ఆ